హలో హలో శ్రవంతి శ్రవంతి ఆ బావున్నా వంది నువ్వు బాగున్నావా
బావున్నా మేడం మేడం
ప్పండి ఏం చేస్తాల్లు
ఏం చేస్తానండి ఇప్పుడు లంచ్ అయిపోయింది ఆఫీస్ లోనే కూర్చున్నాము
ఆ
అవునండి ఇప్పుడు తిన్నారా అండి అన్నం తిన్నారా
ఏం కర్రీ మేడం
మాదా అండి బీరకాయ పప్పండి
అవునా
ఏం కర్రీ
ఆ మాది ఆ బెండకాయ మేడం
బెండకాయ పిల్లలు స్కూల్ కెళ్ళారా మేడం
ఆ పిల్లలు స్కూల్ కెళ్ళారు మేడం మీ పిల్లలు వెళ్లారా మేడం
ఆ వెళ్లారండి ఏ క్లాస్ చదువుకుంటున్నారు పిల్లలు
వచ్చేసి సిక్స్త్ క్లాస్ మన సీట్ వచ్చింది మేడమ్ గురుకులం లో
అవునా బాబు
మా ఇంటి దగర లోని అంగన్వాడికెళ్
ఆ మా పిల్లలు పెద్ద బాబు థర్డ్ క్లాస్ చిన్న బాబు ఫస్ట్ క్లాస్ అండి
మేడం ఏం స్కూల్ మేడం
ఇంకా మాకు మాకు దగ్గరలోనే శ్రీరామ స్కూల్ అని ఇంగ్లీష్ విద్యాలయం
ఆ మేడం మనము కి షాపింగ్కి వెళ్దామా మేడం ఫ్యాషన్ లో బాగున్నాయంటా
షాపింగ్ మాల్ కూడా ఆఫర్స్ ఉన్నాయంట
ఆఫీస్ టైమ్ అయిపోయిందంటే ఏమన్నా మీరు ఫ్రీగా ఉంటే చెప్తారా మేడం వెళ్దాం ఎందుకంటే ఆఫర్ పెట్లే కదా మేడం ఫెస్ తోనికి మన ఆ ఉగాది ఫెస్టివల్ కీ ఆఫర్ పెట్టిందంట
అవునంటా అండి యెల్దాం
ఇగ అవే మేడమ్స్
ఆ రంజాన్ కూడ ఉంది
ఏ ఆఫర్ పెట్టిల్లంట మంచిగా ఉన్నాయట మేడమ్ శారీసు
అవునండి కాజమం షాపింగ్ మాల్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడ ఉందండి
అదే ఉందంట తెలిసింది మా ఫ్రెండ్లు అమ్మాయి కి తెలిసిన అమ్మాయి ఉండే అమ్మాయి వెళ్ళి తీసుకుందంట మేడం క్వాలిటీ కూడ బాగుందట మంచిగ ఉందంట బా
దాంతో పాటు మనం చిన్న చిన్న షాపింగ్ షాప్స్ ఉంటాయి కదా షాపింగ్ మాల్ లో కంటే బెటర్ ఏ కదా
అందులో కూడ బావుంటాయి మేడం
కొంటె మన మనం ఇబ్బంది పడాల్సిస్తుంది
అంటే అంటే నే నైన్ నైన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగ పెట్టిల్లంట మేడం బానే ఉన్నాయం ఆ అంటే బయట కూడ బానే ఉంటాయి ఆ క్వాలిటీ కూడ బానే ఉందంట మేడం ఒకసారి చూస్తే తెలుస్తది గదా మనం పోతే
ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమన్న ఉందా అండి
ఎక్స్చేంజ్ ఆఫరూ లేదు మేడం ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఏం లేదు
ఆహా అదే అయితే దాంతో పాటు మన అంటే ఆ ఖమ్మంలో కొత్తగా స్టార్ట్ అయింది సీ ఎమ్ జీ షాపింగ్ మాల్
మేడమ్
ఆయన ఎరోబిక్ స్పోర్ట్స్ మెనే అన్నమాట
ఆహ్ హహ ఎక్కడ ఎక్కడ మేడం
ఖమ్మంలో ఖమ్మంలో ఖమ్మంలో ఎలా ఉంది అంటే ఆ చాలా బాగుందంట మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు మనకు అది
ఊహూ
కొలీగ్స్ ఉన్నారా
ఆహా ఎక్కడ మేడం ఖమ్మం లొ
ఖమ్మంలోనే హైడ్ బస్ స్టాండ్ దగ్గరే ఎక్కడో ఉందని చెప్పారు అదే అక్కడ ఎట్ల వచ్చే సిగ్నల్ నుండే తన చున్ని వచ్చిఒక టెన్ రూప్ ఎసేయ్ అన్నాను
అంత తక్ పోన మేడం
ఏ ఆ కాస్ట్ తక్కువ ఏ టు జడ్ మనకి నచ్చినాయి ఆల్రౌండ్ మన ఇంట్లోకి ఇంకోక వందగాని పెంచి మన డ్రెస్సెస్ కాని సారిస్ కాని అన్ని ఇవే చాలా కాష్ట్ తక్కువ ఉన్నాయంట
అవునా మేడం
అవునా ఇగ అందరం కలిసి ఒక రోజు షాపింగ్ వెళ్దామని అకుంటున్నాం ఫిక్స్ అయి అవున ఆ అంత పడనిన మూడు ఇస్తున్నారు
ఆ వెళ్తున్నాం వస్తా మేడం సో మనం మనకి ఆసాంలోనే వెల్దాం ఆటోలో వెళ్దామా లేక నడిచి ఎళ్దామ్ మేడమ్ రేండు షాప్స్ చూద్దాం అక్కడ తీసుకుని అవును అవును మేడం మంచి ఉంది అక్కడ చూద్దాం ఎళ్దాం మేడమ్
జీవి మాల్ కూడా చాలా తక్కువ ఉన్నాయ్ అంట జీవి మాల్స్ అని
అదే మేడం జీవి మాల్ లో టొమాటలు కేజీస్ లెక్క పెట్టిరంటన్లు మేడం నిజమేనా
ఆ నిజమే నిజమే అండి
ఆ అదే మొన్న నేను ఏమంటర్ ఆటోలో యాడ్ ఇస్తున్నారు వాళ్ళు మా ఇంటి సైడ్ వచ్చింద్రు అదే జీవి మాల్ అనుక్ అంతటి అన్ని బ్రాంచి లల్లో కేజీలాగా ఆఫర్ పెట్టినృ నంటే అది విన్నా కానీ ఇక అంత నాకు టైం కుదరల మేడమ్ ఆఫీస్కి వెళ్తున్నా కదా మీరందుకనే వెళ్లలేదా వెళ్దాం ఒకసారి
ఎందుకంటే ఇప్పుడు రంజాన్ ఉంది కదండి మనకి రంజాన్ ఉంది కాబటి ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ పెద్ద పల్లా కదా పండక్కి ఆపోర్లు బావుంటాయి
వాళ్ళు బాగా చేసుకుంటారు కదా మేడం ఫెస్టివల్ వాళ్ళకు మంచి అదే అదే బాగా పెద్ద పండుగ కావటి వాళ్ళకు వాళ్ళు మంచిగాషాపింగ్ కి పోయి వస్తారు చేేస్తారు
అవునండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళలా మద్ద తగ్గ ఏంటందంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా. లో క్లాస్ వాళ్ళకి కూడా బట్టలు పొంగ తీస్కపోయ్ ఎస్కుంటున్నారు అంట
ఆ అవును మేడం
చాలా మంచి అలవాటు వాళ్ళకి
అవున వున్ మేడం
ఎందుకంటే అందరూ కలిసి ఇస్తామ
ఆ అవును మేడం
ఇవర ఉన్నా రానే రంజాన్ పళ్లాకి ఫ్రె
ఆ ఉన్నారు మేడం
ఇన్వైట్ చేస్తారా ఫస్ట్
ఆ చేస్తున్నరు మేడం పోతే ఆఫీస్ ఉంది కదా కొంచెం మాకు ఆఫీస్ ఉండే ఆరోజు. ఏమన్నా ఆల్డే ఉంటే ఎల్దం అనుక్ ఒక మేడం వెళ్లాలి మేడమ్ ఎందుకంటే అదే వాళ్ళు ఫ్రెంట్ సీట్ పెట్టి అప్పుడు ఎల్లాలి కదా మేడం
వెళ్ళాలి మనం మనం ఏం చేస్తం ఉన్నా మా ఫ్రెండ్స్ ఎవరు లేరుండి. లేర్ లేర్ ఉన్నరు గానీ కొంచెం లాంగ్ ఏరియాలో ఉన్నారు ఇ వాళ్ళు తెలిసినా మనం వెళ్ళలేము అండి.
ఆ అే అదే ఇ బైట ఉంది మేడం అంటే మా అంకూల్ వాల్లే ఉండె. తెస్ట వాళ్ళు ఆదే లేవ్. ఆపిస్ ఉంది గదా‌! ఆపిస్ వర్క్ ఉంది గదా అని చూస్తె మేము, నేను వస్తాం లేన్ ని చెప్పాను. ఇంటెస్ట్
అవునండి ఆ చాకలాయన మా ఇంటేన అవునండి, మనం మార్కెట్ గుడా వెళ్దాం అనుకుంటున్న మా లో, ఒక సీజన్ దగ్గరిది
తూడా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అమెదా
మార్కెట్ లో కూడా
మార్కెట్ లో ఫ్రూట్స్ బాగుంది మేడంమ్. నాచురల్ ఫ్రూట్స్ బాగొచ్చినయంట మేడం.
ఆ ఇప్పుడు సమ్మర్ గదా సమ్మర్ కోసమూ
ఆ వాటర్ మిలన్, మంచిగుందంట మేడం. మార్కెట్ లో బాగా వాటర్ మిలన్ అనేద్ బాగా కనిపిస్తుందిలే ఇది, ఎందుకంటే ఒక సమ్మర్ కబ్బటి ఇది మంచిగ ఉందట మేడమ్. ఫ్రూట్ అనేది మంచి కాస్ట్ జగ మంచిగున్నయంట. ఇప్పుడు
ఫ్రెష్ గున్నయట. కాస్ట్ గుడ తక్కువే ఉన్నయట.
మేడం మేడం.
తక్కువలోనే వస్తున్నాయండి. అలాగే! అలాగే మనకి కురాగయాలు కూడా చాలా రేట్ తక్కువన్నాంటే అవునండి.
మ్మ్ నేను గుడ ఇది అదే అనుకున్న మేడం. ఇవాల సాయంత్రం వెళ్ళేటప్పుడు, వెళ్దామా మనం అందరం కలిసీ, ఆ మంచిగా తక్కువకి వస్తయి గద అందరం కలిసి కొన్ని తీసుకుంటే, కొంచెం తక్కువకు ఇస్తరు గద. అదే పిల్లలకు ఫ్రూట్స్ అనేవి కంపల్సరి. తియ్యరు గద మేడం. మనం మనమే తిట్టాం కదా అండి టైమ్ లో స్నాక్ లాగా పెట్టె తిన్నచు కథ అని
పిల్లకు ఎక్కువగ ఏం ఫ్రూట్స్ ఇస్తరండి మీరు?
మేము వచ్చేశా మేడం. ఆ వెళ్ళు ఎక్కువ పిల్లలు మన అవంట్లో గ్రేప్స్ తింటుండ్రు మేడమ్. మా పిల్లలు బాగ. ఆ గ్రేప్స్ వచ్చేసి మా మన బనానా వచ్చేసి, బనానా రేపు మార్నింగ్ కంపల్సరీ పిల్లలకు ఇస్తాం మేడం నేనూ. మా పిల్లలు. ఆ పిల్లలు మా పిల్లలు తింటారు మేడం. చేసి చేసినాక పిల్లలు టిఫిన్ చేసినాక డైజేషన్ కోసం పిల్లకు ఇస్తా మేడం. నేను
అవునండి ఆ పిల్లోడు ఎక్కువ ఎక్కువతే బనాలయితే డజన్ వచ్చేసి టూ డేస్ లో కంప్లీట్ అయిపోతాది
తే వన్ డే లో తింటాడు తెలుసా మేడమ్ అంత ఇష్టం ఆయనకి బనానా స్వాగతి అంటడు వాటర్ మెలోన్ కూడా వాటర్ మెలోన్ ఒకటి తీసుకెళ్ళ అనుకో పెద్దది అది ఈవినింగ్ కల్లా మోత త్తం తీసేసుకుంటున్నాం
ఈ మా పెద్ద బాబు అంతే అండి వాటర్ మెలోన్ హండ్రెడ్ రూపీస్ పెట్టడి అయితే యను టూ అవర్స్ కంప్లీట్ చేసేస్తారు ఎవ్వరిక ఇవ్వడం మళ్ళ వాటర్ మెలోన్
హ్మ్ మా పాప మా బాబు కూడా సేమ్ పే మీ పిల్లలనే పిల్లలటే కామన్గా తొందరగా తిన్ సరేనా మేడం
ఆ ఫ్రూట్స్ బాగా ఇప్పుడు సీజన్ లో ఎక్కువ మామిడి పండ్లు దొరుకుతాయి కాబట్టి
అ అసలు నాకయితే చాలా ఇష్టం మేడమ్ మామిడిపండు నేనైతే చాలా తింటా రోజుకి రెండు మూడు తిన్నమన్న తింటా చెక్క కూడా తింతారు మేడమ్
ఇప్పుడు తిన్న కూడా మనకి వానాకాలంలో ఇట్లా
ఆ ఏద అదే అవును కానీ మేడం అవఅని కానోస్తా చూసాను మేడం నాకు ఎందుకో చాల ఇష్టం ఆ ఫ్రూట్ అంటే హ్మ్ అప్పుడు మా పాపా అట్ లో ఉన్నప్పుడు కూడా అందరు అనేవాళ్ళు ఏటతుంది మేడం అట్లా తినకడ అనేసి అనేవాళ్ళు అయినా కూడా వినిపించుకోకుండా ఒక రోజు కేజీ వన్ వీక్ తిన్నా మేడమ్ ఇంకేమైంది అంటే పాప కొంచమ్ హీట్ అయ్యినాము
అవును హీట్ అయితాది ఆ టైంలో కొంచెం తక్కువ తింటేనే బెటర్ మనం మరి
పెద్దవాళ్ళు వాళ్ మా ఊళ్ళంతా ఆ పెద్దమ్మవాళ్లు వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు తినొద్దు నాన్న తినొద్దన్నా వోయిండు ఇంగ నాకు ఆ ఫ్రూట్ మీదికే వోయింది మా సొంతిళ్లు ఎందుకంట పాప సమ్మర్ లో అన్నట్టు
ఆహ అవునులే నేను కూడా తిన్నా మా బాబు కూడా సమ్మర్ లోనే బయటే తీసుకున్నా పీస్ నీరు పోస్తేనే సైలెంట్ గా తినేదాన్నింగా
ఆహ్ ఇంగ నార్మల్ గా వేరే వేరే ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ తినలేదులే గాని ఎక్కువ మామిడి పండే తినేది మేడం
ఆ ఇప్పుడు మన మార్కెట్లల్లో ఎక్కువ ఇ ఇవి ఈ ఏమి తోట కూర ఇవన్నీ దొరుకుతున్నాయా అండి ఆకు కూరలు మంచిగ
ప్పుడున్నా తెలుసా మేడం మన కాడనైతే మా సార్ అయితే రెండు రోజు ఒకసారి తోట కూర పాలకూర తేకుండా అస్సలే ఉండడు నేను నేనేమో తినను
అవునండి అవునండి ఈ పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తున్నాయి ఉన్నాయని
అంతే అంటున్నారు కనీ మేడం ద టమాటా అనేది యాడ్ చేయొద్దు టమాటా వేసి వండదు అని అంటారు ఇక మనం ఏమో టమాటలు లేకుండా వాడుకోలేము వండలేం కదా మేడం ఒకటేనా వేస్తాం కదా
అవునా కొంతమంది పాలకూర అట్లనే వండే స్తారంట అ టమాట
అనుకుంటేనే మంచిది రాళ్ళు అనేవి రావు అనేసి అంటారుళ్ళ
అవునంట అవునా
కాదు మేడమ్ మామలుగా వండుకుంటే అంటే దానీవండే పద్దతిలో వండుకుంటే తింటే హేల్తాకు మంచిదే కదా మేడం చాలా మంచిది కదా పాలకూర, తోటకూర
ఆకుకూరలు తింటేనే మంచి గా హెల్త్ బాగుంటది ఏ యస్ కూడా బ
పిల్లల కోసం అప్పుడప్పుడు తక్కువ చేస్తాం మేడం అంటే మా సార్ రెండురోజుల కోసారే తీసుకొస్తాండి అవి
ఆహ
మీనరు ఎక్కువ తిన్నారా మేడం పాలకూర తోటకూర
తోటకూర ఎక్కువ తింటాం కానీ పాలకూర మా ఇంట్లో ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి టమాటా మామిడికాయ ఉంటాయి
ఆహా అనీ బాగా ఫ్రెష్ గా వస్తా నే మేడం కూరగాయలు కూడా మంచి ఉన్నాయి తాజా తాజా వస్తాను ఎందుకంటే వాళ్ళు పొలాల అంతా. అంత పొలాలను రైతులంత పొలాలనుంచి పండించునే వాళ్ళే ఉండే మన దగ్గర. ఆహా అవి తెచ్చి మంచి. అమ్ముతా ఉంటారు ఊర్లా. అప్పటికప్పుడు ఆ మంచిగా అప్పటికప్పుడు తెంపుకొని వస్తారు చర చెలకాల నుంచి.
అ ఎందుకు ఎక్కువ పాలకూర పప్పు వం. వండి.
హ్మ్.
పాలకూర పప్పు అలాంటి ఆ చుక్కకూర పప్పు పాలకూర పప్పు గంగవాలి పప్పు కూడా వేయొచ్చు బాగానే ఉంటుంది. ఆ.
హు
చుక్కకూర అయితే చుక్క కూర టమాటో అయితే నాకు ఇష్టం.
అహ
పప్పులు వేసుకోవాలి.
ఆహా అవును మేడంమ్ బాగుంటాయి అన్నీ మార్కెట్. అన్ని తాజా గానే ఉన్నాయి మేడంమ్. బానే ఉన్నాయి మంచిగా
సరే మేడం థ్యాంక్ యూ
ఓకే మేడం థ్యాంక్యూ